హలో
అ
హలో
ఆ
ఉన్నావా సైలెంట్ గా ఉన్నావా అది త్రాడవరు తీసుకుంటాను కృష్ణారెడ్డి ఆ
ఆ
సడవు చూను ఎగ్జామ్ రాలి నిన్న చూస్తే లాస్ట్ అవర్ ఎగ్జామ్ రాయాలి అని అన్నది.
అసలు అది ఎగజామ్ బెట్
ఆమె పెట్ట అట్టే ఉంది కానీ ఆమెకు టైం కలిసి రావట్లే అంతే
ఏంది ఏదో ఒక టైం లో పెట్టకు కుండా రోజు పోస్టుపోన్ చేసుకుంటా ఉంది
అమ్మాయి రోజు పోస్ట్పోన్ చేయలా నిన్న లాస్ట్ అవరు ఆమ్ందే గద రా పెడు తా నన్నది సీనియర్స్ మా లో పడిపోయి లెసన్ లే క్లాసే చెప్పింది సరే ఈరోజు త్రాడవరు కృష్ణారెడ్డి సార్ నీ అడిగి తీసుకొని పెడతాను అని అన్నది
ఆ
అది పోయి మొక్కలు దింపుకున్నారు
థర్డ్ ఇయర్ రారు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలని మేడం అన్న కొంచెం ఇచ్చేయొచ్చు కదా
త్రాడ్ ఇయర్స్
థర్డ్ ఇయర్స్ మొక్కలు దింపడానికి రారు కాలంటే ఎగ్జామ్ రాసేస్ వస్ స్తారు మొక్కల్దింపర్ థర్డ్ ఇయర్ ర్స్ అని చెప్పాలా ఆమె అప్పుడు
అబ్బా
ఆ అమ్మ అట్లా కాదు మొన్న సండే చూసిండల్లా ఎగ్జామ్ పెట్టిద్ది మండే అనేసి ఓ కామ్ మా రూమ్ లో ఆమె తెగ్గ చదివమ్మ బయట కూర్చొని అందరికీ తెలిసేలాగా
ఎవరు
ఉందిలే నిహారిక పక్కన కూర్చున్ది
అంజలి
ఆ
ఇంట్లోనే కదా ఉన్నావ్ పేర్లు చెప్తే ఏమైంది మే
కానీ ఆ పిల్లా ఆల్రెడీ రాసేసుకుంది పేపర్ లో
ఇరు మే మొన్న తెల్స్ సా ఈ య స సండే అంటే ఆఫ్టర్నూన్ మెస్ నుంచి వోచిన్నంక నేను రాజోళ్ళ రూమ్ లోనే ఉన్నా ఆ మళ్ళీ వచ్చి రూమ్ కి ఈవినింగ్ టీ తాగడానికి కప్పు కోసం మా రూమ్ కోచ్చినారు ఆమె టీకి పోదామని ఆమె ఇద్దరు లేపుకోనోచ్చింది చూస్తే అప్పుడికే సదు తంది ఏం ఎప్పుడు నుంచి చదువుతంది మళ్ళీ ఏం ఎవరు అండుకోని ఏ ఏంది మే అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుం న్నావా అంటే బి పి పి కామ్ ఎక్సామ్ పెట్టింది దిగదానే మధ్యాహ్నం నుంచే చదవడం స్టార్ట్ చేసింది ఆమె
ఆల్రెడీ పేపర్ మొత్తం నింపుకొచ్చేసుకోనుంది
ఆ మరి అట్లాంటప్పుడు ఎందుకు బయట కూర్చొని షో ఆఫ్ చేయడము
సో
ఆ అందరు ఉన్నారు పక్కా లత లత ఇంటికి వెళ్లే అట్ రూమొల్లున్నారు పానియోళ్ళునారు మల్ కదు చాదవలే ఆ అయమ్మి ఒకత్తి కుసోని మాత్రం సదువు అంతె
ఆ పిల్ల నిహారిక ఉన్న రూమ్ లో ఉంటే, అక్కడికి ఎవరు ర్రారు పెద్దగా అవునా. అది లాస్ట్ గాబట్టి వాళ్ళ రూమ్స్ క్కడే పనుండదు ఇక్కడ మీరు సెంటర్ లో ఉన్నారు. బ్రిడ్జ్ స్ బ్రిడ్జ్ సైడున్న వాళ్ళు మీ సైడే ఒస్తారు.
అవును ఇటు సైడ్ ఉన్నోళ్ళు, ఇటు సైడ్ ఉన్నళ్ళు కిందకి బోలంటె మాస్ సైడోస్తరు.
కదా అప్పుడు ఎక్కువ మంది తెలుస్తది. చదువుతుంది చదువుబిడ్డ
ఆ
అననేసి ఇక్కడ రూమ్ లో ఉంటే మాత్రం ఎప్ ఎప్పుడు డేవిడ్ తో ఫోన్ మాట్లాడతనే ఉంటది.
ఒమె నిజంగా దానివల్ల ఎంత రచ్చయింది తెల్స్ దబ్బా
అవుతా ఉంటాయ్లే వాల్లది నాకెన్దుకుగ్గానీ
ఆ మొన్న మాట్ ట్లాడమ్ మీ వాడితో
ఆ ఎప్పుడు డైరెక్ట్ గానా? ఆ డైరెక్ట్ గా మాట్లాడిందా అంటున్నా.
ఆహా! ఇ న్ని రాజీ
రాజీ అడిగిండా? ఆ ఆ
మాట్లాడ
ఉమ్
ఎందుకిస్తాంటివి ఎప్ ఎప్పుడు గొడవ పడినా నువ్వే చేస్తావ్ కదా? ఈసారి ఎందుకు చేయలేదు. ఉహు. సో ఇప్పుడు న్ న్ నువ్ నాతో మాట్లాడం ఏం జేయాలె నా వల్లవ్వట్లేదు ఇట్లా అట్లని మొత్తం రేప్ వారడుగునడు
ఆహా
ఆ అడిగితే అయిన నాకు ఆయమ్మేతో మాట్లాడడం ఇష్టం లేదు నాకన్ని క్కువ ఆమ్మేతోనే మాట్లాడుతున్నావు కదా ఆమ్మేతో మాట్లాడం మానేసేయ్యి నేను నీకు మేము జస్ట్ ఫ్రెండ్ లాగా మాట్లా తన్నా నువ్ అనుకున్నట్టు ఏం లేదు దు
ఫ్రెండ్ అయిన అంతగాన ఎట్ట మాట్లాడతారు
ఫోన్ ఆ అమ్మి ఆ అమ్మికే నేనే అమ్మి వాడు వాడేం చెప్తాన్నాడు ఆ అమ్మి ఫోన్ చేసిద్ది అని వాడు చెప్తాన్నాడు పిన్నీ ఏం జెప్పిద్ది వాడే ఫోన్ చేస్తాడు నాకు అని జెప్పిది
ఇద్దరూ చేసుకుంటున్నారు నిజం చెప్పాలంటే నాకు నిహారిక చెప్పింది
ఆ
మ్మ్
నా వల్ల కాట్లేదు మళ్ళ అసలు నేను రాదు నేను మాట్లాడ నీతో మాట్లాడతానే నీతోనే ఉంటా నాక్ ఎవరొద్దు టాటా చెప్పిడన్నావుగద ఆ పదైంది నేను ఆడే పండుకో పడుకుంటా నన్నావ్ కదా టూ డేసు
ఆ ఆ ఆ ఆ ఆ
ఇంకా సర్లే అని కూడా గమ్మున అయిపోయిన ఇది అడిగింద మీరిద్దరు అనేసి
పంప చేస్తున్నాడు వాడ ఆ పిల్ల అన్నది ఓకే బాగానే ఉంది
ఆ
ఫ్రెండ్ అంట మాట్లాడుతున్నారా నైట్ రెండ్లు మూడులు వాళ్ళు మాట్లాడుకునేది
అదే అడిగిచ్చింది మొత్తం అన్నీ నా క్లారిటీగా చెప్ ప్పేసేయ్ ఏ విషయం ఏమి అనేసి
ఆ
మళ్ళీ అడిగింది
ఏమని
ఇట్ల అందరు అన్నారు మీ ఇద్దరు అట్ల ఫాస్ వెళ్ళిన్నంట కదా అనేసి వాటర్ ఫాల్స్
ఆ వాటర్ ఫాల్స్ ఎల్లా
ఎవరి చెప్ న్నారు నీకు వాళ్ళ పేరు చెప్పు వాళ్ళ దగ్గర అడిగిపిస్తానేో పోయినానా లేదా అనేసి.
ఆ
నా అసలు పోలేదు
ఫొోటోస్ కూడా ఉన్నాయం ట
ఎవరి దగ్గరా
ఆ పిల్లలు వాళ్ళ దగ్గరే
లీవ్ అసలు పోలేదు మేము ఇట్లా అట్లనేసి అన్నంట అఐ మీ ఏ ఏదో కస ఇటి నుంచి నాకు ఏదో ఒక ప్రూఫ్ దొరకపోదు ఆ రోజు చెప్పకపోనిద్దరు కదా అనే సా నేను.
ఆపిల్ అన్నదా
మ రాజ అన్నది
నిజమే కానీ అంజలి ఫోన్ లో ఫొటోస్ ఉన్నాయి హైడ్ చేయేస్తుంది కూడా.
ఓహో
హ
ఎవరు చెప్పినా నీకు చెప్పు ఫస్ట్ నేను వాళ్ళ దగ్గరే ప్రూఫ్ మాట్లాడిస్తా నేను పోయినానా లేదా అనే అన్నాదంట. అ
పోకపోతే ఇంతకు ముందు రాజీ దేవి దడేవిడు ఇద్దరు రూమ్ కి వెళ్లారు అని చెప్పి టాక్ వచ్చింది గుర్తుందా.
అవును అవు ఉన్నప్పుడాారు నా మేడం ఉన్న.
ఆ అది నిజమో కాదో తెలీదు
ఓ
అది ఫ్యాకల్టీ దాకా వెళ్ళిపోయింది.
అయనా న సొడనికి ఎమ్మన్ బట్కంది
పట్టుకున్నాడో పట్టుకునే తర్వాత సంగతి అయ్యదు.
అ
కాని అది ఆడికెళ్ళింది
అవును
ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అది ఎంతమంది తెలుస్తుందో మీకు అర్ధ అవుతుందా.
ఎవరికి తెలీదు అనుకుంటా అండి ఏం చేద్దాం.
ఆ అదే భ్రమలో ఉండమని చెప్తాం కానీ కాలేజ్ అంతా మంచి పేరే ఉంది కదా
హ అన్నా అ అంజలి ఆ
అంజలి
అ ఎంది ఎల్లుండ
నువ్వేదో చెప్తున్నావు
నువ్వే చెప్తన్నావ్ చెప్పు
ఎల్లుండుకన్నీ ఇప్పుడే రెడీ చేసుకుంటున్నా నేను అన్న
ఎందుకు
ఎల్లుండు ఉగాది కదా సబ్బు
ఓహ్ అవును కదా
ఇంక రేపు అమ్మవాసే రేపుంట్లో ఏం చెయ్యకూడదు
కాదు ఎందుకు మళ్ళీ టాస్క్లాడ్ చేస్తున్నారు
యాడ్ చేసారా
ఆ నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది
ఎన్ని
ఎన్నో తెలిదు ఎంకా బ్యాక్ బౌల్డ్ వచ్చి మెసేజ్ న్య్ ప్రాజెక్ట్ ఆడెడ్ క్లిక్ హియర్ టు గెట్ మోర్ టాస్క్స్ అంట
నాకు అట్టే వచ్చింది
ఆమ పో నేనింగా ఇదే చేయలే
కానీ నాకు ఫిఫ్టీనే చూపిస్తుంది ఎన్నున్నాయి అన్న చూపించింది లే
చ్చుంటది అప్డేట్ చేసుకుంటె చూపించిద్ది
ఆ చేసుకో
మ్మ్ నావింక త్రీ ఉన్నాయంతే
మా నాయి ఇప్పుడు నీతో నీది మాట్లాడి పెట్టేస్తే ఎయిట్ నాది
అందుకు మెసేజ్ చేస్తున్నా హ చెయ్యి అనింది ఇంకాడ చేసేది టైం జూడు తొమ్మిది
రేపు కాలీయ కదా రేపు జ రేపు కాలేజీకి రారోళ్లు
ఎందుకు
రేపు అడ ఏం జరగదే
అవును అమ్మా రేపు రేపు కలర్ డ్రెస్ కదా
కలర్ డ్రెస్ అయినా నన్ను కూడా రావద్దన్నారు
ఎవరు ఎవరన్నారు
నాజ్రీను
ఆ
ఫిర్ వాళ్ళు రాకపోతే మనం మేము కూడా పోకూడదు డెస్కాలర్స్ మేము కూడా పోకూడదు మళ్ళీ మాకు అటెండెన్స్ పడిపోద్ది
అదేంటి అమ్మా నువ్వు నువ్వు వెళ్ళు నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తావ్
నేను వెళ్తానే నేను త్రీ వీక్స్ దాకా లీవ్ పెట్టున్నాను కదా ధనుకి చెప్తే ధను ఏమన్ న్నదంటే పోదాము కాసేపు ఉందాము క్లాసులు లేవంటే మధ్యాహ్నం నుంచి వచ్చేద్దాము ఇంకా నాకు ఆ పిల్లే కదా బస్ స్టాండ్ దాకా తొడుచ్చేద
అవును అయమ్మి వచ్చిద్దలే
పిల్ల అడిగితే ఆ ఉగాది సెలబ్రేషన్స్ అంటున్నారు అందులో ప్లాంటేషన్ కదా నటిస్తారు కదా మన దగ్గర నేను ఒక బ్లాగ్ అన్నా చేసుకుంటాను అన్నది
అయిమ్మీ యూట్యూబ్ లో పెట్టడానికోసం వచ్చింది
హహ సరేలేమే అని చెప్పాను ఫుడ్డు గురించి అడిగా ఇప్పుడు లేదు మాత్త నాకేం రాక్ పోయినా నాకు ఇబ్బంది ల్య దబక్కన అటు నుంచి ఎస్ ఇత్తారన్ కో ఆహా కాదే రేప్ పు ఇళ్లకు పోయే వాళ్ళు కూడ అటెండెన్స్ ఎపిచ్చుకోని పోతారంట
ఆ అనగ్ గణేష్ అన్న సార్ ఫ్యాకల్టీ ఏసుకుంటే గణేష్ అన్న పిల్స్ ఏసుకున్నా నాది కుట్టేసస్తివా
ఆ ఫ్యాకల్టీ ఎవరు లేకుండా గాని ఉంటే ఏపిస్తా ఇప్పుడు వాళ్ళు భాగి వాళ్ళు ఏమన్నారు అస్ అసలు అటెండెన్స్ వేయ్యరు రేపు అని అన్నారు గబక్కన ఏస్తే
అమ్మాయి వేస్తే ఆయన గణేష్ అన్న దగ్గర నాకు కూడా అటెండెన్స్ వెయించేసేయ్
కాదే బాగీ వాళ్ళు ఎయ్యారు అన్నారు కదా
అబ్బా అప్పుడు కూడా అట్టే కదా చెప్పింది యాన్వల్ డే ఇప్పుడు రెండు రళ్ళ కూడా మనసులే
ఉ మేం పోకుండా ఉన్నామ అనుకో అటెండెన్స్ ఎసినప్పుడు మేమే కదా మునిగిపోతాము
ఆ ఆయన గణేష్ వస్తే నాక్కూడా అటెండెన్స్ వేయించేసేయ్ బాయ్
ఆ సరే అయిపోయింది
ఆ లేెవను మర్చిపో మర్చిపోకు గణేష్ అన్నా వ అటెండెన్స్ ఎసెయ్ నిన్నటిది ఈ రోజుది వర్సగ చెస్
ఓకే ఓకే బాయ్